హలో చెప్పండి
ఆ అండి ఆ మీకు ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏది ఫేవరెట్
నా ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్
ఉమ్
పప్పు అన్నం చింతొక్కు పెరుగూ
ఊహు
అంతే
అది మిక్చ ఆ నా అంటే మెయిన్ గా నాకు కుడా అంతే సేమ్ పప్పన్నమే ఎక్కువ ఇష్టము
ఉమ్
పప్ప అన్నం ఉంటే చాలా ఎన్ రోజులు అయినా తినేయొచ్చు అది
ఆ
ఉమ్ అంటే ఇంకా అ అది కాకుండా ఒక స్పెషల్ వంట టెదైనా ఉందా
అది కాకుండా స్పెషల్ వంట అంటే ఓలిగా
ఒళే అ ఆహా ఇష్టమైనది షాలా ఇష్టమైనది
చాలా ఇష్టం అంటే ఇంకేం లేదండి పప్పన్నము ఓలిగా
ఉహు
ఉమ్
మీరు అంటే హాట్ ఎక్కువ తిండ్రా నాన్ వెజ్
లేదండి మేమ అంతా స్వీటే
ఓకే ఓకే యహో
మీరు
అంటే నాకు ఇద్ ఈ అన్నం పప్పు తర్వాత కొంచ్ నాకు కొంచెం మసాలా ఐటమ్స్ ఎక్కువగా ఇష్టం త్తం
అవునా
ఉమ్ ఈ చికెన్ ఆ నాకు బిర్యానంటే చాలా ఇష్టం అది
ఊహు
మ్ అది కకున్ను ఇంకా మామ్ మంచిగా ధమ్ బిర్యానీ చేసి పెడుతుంది కావట్టి ఇంకా చాలా ఇష్టం.
ఉ హు మేమ్ తక్కువ అండి. మేమ్ తక్కువండి అప్పుడప్పుడు చేసుకొని తింటాము.
అవ్.
ఎక్కువగా అంటే స్వీట్లేమో అండి.
ఆహా.
ఉమ్.
అంటే చాలా బాన్ టేస్టీగా ఉంటుంద అంటే నాకు కొంచం మసాలా ఏ రైస్. రైస్ అంటే ఇష్టం మసాలా రైస్సు మరి నే అన్ని దాంట్లో ఛీ. ఛీకెన్ బిర్యానీలో కూడా అన్ని తీసి పెడతా పక్కాకి య పీసెస్ గానీ.
ఉమ్.
ఓన్లి ఆ రైస్ కోసం మొక్కటే నేన్ తినేది.
మల్ మసాల రైస్.
అంతే.
ఉమ్.
ఎన్. నాకు ఏ అంటే ఇంకా బా చేస్తాను నేను బిర్యానీ కూడా బా చేస్తాను చికెన్ బా చేస్తాను.
ఉమ్ మీ మీరు చికెన్ బా జేస్తారా.
ఉమ్.
ఆ ఎట్లు జే స్తారు.
ఆ అదే అంటే ఫస్ట్ ఉమ్ చికెన్ తెచ్చిస్తారు కదా మనకి.
ఉమ్.
చికెన్ తెచ్చినంక నేన్ ఫస్ట్ దాన్ని నీట్ గా వాటర్ తో వాష్ చేసేస్తానండి.
ఉమ్.
ఆ వాటర్ తో వాష్ చేసాక ఒక మ ఒకటి బౌల్ తీసేసుకొని ఎన్. ఎంత కావాలో కూరకి అండ్ బిర్యానీకి తీసి పెట్టేసుకుంటా.
ఉమ్.
కూరక కావాల్సినంత తీసి పెట్టి దాంట్లోకి ముందుగానే నేను కొంచం. ఆ అంటే ముందే నేను పసుపు క మనం వాష్ చేయకుండ ముందే నేను పసుపు. ఉప్పు రాస్తా చికెన్ పీసెస్ కి.
ఉమ్.
ఇంక్కెడైనా అంటే నీస్ స్మెల్ రాకుండా అట్ల రాకుండా పసు. ఉప్పు సాల్ట్ ఎసేసి ఇ క్లీన్ చేసేసి తీసేసుకుంటారండి. ఇటిక బిర్యానీకి ఒకేసారి క్లీన్ జేసి సపరేట్ జేసేసినంక దీని. కి ఈ ఈ కూరకావాల్సిండేదంతా నేను అంటే మసాలాస్. ఇప్పుడే చికెన్ ఆన్ మసాలా అన్నిటికిీ పీసెస్ పట్టించేస్ చికెన్ మసాలా ధనియాల పొడి. అండ్ మనం వా కారం పౌడరు కారం పొడి ఆ ఇం. కా అది పసుపు సాల్ట్ ఇప్పుడే ఫస్ట్ లోనే ఎసేసి నెంత బాగా. ఇంకా ఆ మొక్కలకు పట్టించేస్తాను.
అవునండి.
పట్టి చేసి నేను దన్ని. ఆ మంచిగా కొసేపు దాన్ని అట్లే నానబెట్టేస్తాను. ఆ పక్కన పెట్టేస్తా ఒక ఫిఫ్టీన్త ట్వంటీ మినిట్స్ ఓ.
ఉమ్.
అ దాన్ని నానబెట్టేసి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ బిర్యానీకి దాన్ని ఏమేం కావాలో చూసుకుంటా అ ఆనియన్ కట్ చేయడము అవన్నీ మసాలాలు బిర్యానీ ప్రిపేర్ చేయ మనం నార్మల్గా అయితే ఇ ఇ ఇవే సేమ్ ఆ పసుపు కారం పొడి అండ్ బిర్యానీ మసాలా
ఉమ్
కా ఒకా మ్ అవ్ కర్డ్ ఎస్తాం కొంచము కర్డ్ ఎసేసి సేమ్ దాని మాదిరికె ఇవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లోకి ఎసి కొంచెం పచ్చిమిరకాయ ఎసి ఒక ఆనియన్ ఎసి మ్ దాంట్లోకి కలిపేసి దిన్ని కూడ సెమె అట్లనె నానబెట్ ట్కుంటా తర్వాత రైస్ కడిగి నానబెట్టేసుకుంటా
అవును
అండ్ ఆ నె బిర్యానీక్ పెట్టేస్తాను ఇంకా నార్మల్ మనం పెట్టుతాం కదా తిరువాత పెట్టేసి మొత్తం అన్ని ఎసెస్తే బిర్యానీ ఆకు ఆ చెక్ ఆ లవంగాలు యలాకులు అవన్నీ వేసేస్తాను ఒక యలాక
మ్
అవన్నీ ఎసేసి ఇవి కొంచెం ఈ ఈ ఇదంతా మా మనకు ఆ డ్రా బాగైపోతుంది
హ్మ్
బాగా కొంచెం అట్ల హీట్ అయినం ఆ ఇదంతా అట్ల అయినంక ఆ తర్వాత నేను రైస్ నాన్ నానింటాయ్ రైస్
మ్
ఆ రైస్ ఎసేసి ఈ మసాలా అంతా దానికి మిక్స్ అయేటట్టుగా చూస్తా చూసాక ఇంగ పీసెస్ వేసేసి వాటర్ వేసేసి ఒకేసారి ఉడికించేస్తా ఇంకా ఆలోపు ఈ కూర క్ కావల్సినవన్నీ బాగా నానింటాయి
పే అబ్జర్వ్ చేస్తే ఉంటది ముక్క
మంచిగా అస అసలు ముక్కలకి మంచిగా బాగా అబ్జర్బ్ అయిపో పోయుంటాది మసాలా అంతా ఆ తర్వాత ఇన్ కూరకు ఒక షీన్నా టొమాటా వేస్తే కూరలోకి చాలా బావుంటుంది సేమ్ అది తిరువాత వేసి ఒక రెండు బిర్యానీ ఆకులు వెయ్యాలి కూరలోకి
ఉ
ఆ ఈ ఈ ఫస్ట్ ఈ పీసెస్ అన్ని వేసేసి కొంచెం మనం ఇంకా సాల్ట్ ఇంక కొంచెం వేయాలనుకుంటే సాల్ట్ వేసేయచ్చు
సరిపడతది అనుకుంటే సరిపడవచ్చు
ఆ ఇంకా ఏసేసి కొంచెం ఆయిల్లోనే ఇట్లా ఫ్రై చేయ్యాలి ఒక్ ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసి మనము ఏదైనా మసా అల్లం వెలుల్లి పేస్ట్ నేనైతే మసాలా ఏం సపరేట్ గా ఆడించను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం బాగా మిక్స్ చేసేసి
ఉ
ఆ అది ఎసేసి ఇన్ పచ్చిమిరకాయ టమోటా కారము అవన్నీ ఇంక కావలసినవన్నీ ఎసేసి నూర్చేసేసుకుంటాను అంటే బాగు ముందే మసాలాస్ మ మనం ముందే పే చేసుకొని మసాలా పెడితే చాలా బాగుంటది టేస్ట్
ఉ
అట్ల ఒక టూ టైమ్స్ చేశాను నేను బాచ్చింది
బాగుంటది అట్లు చేసినా బాగుంటది మామూలుగా చేసినా కూడా బాగుంటది
మామోలుగా ఎట్లా చేయడం
మామూడు గంటే మేము త్యాము గాని వాటర్ ఉప్పు నీళ్ళతో క్లీన్ చేసి పెట్టుకొని ఉ ఉప్పు కారము ఉప్పు పసుపు వేసి పోపు పెట్టి మగ్గిచుకొని
ఉ
కొబ్బరి అల్లం వెల్లుల్లి చెక్క లవంగాలు వేసి కొత్తిమీర వేసి పేస్ట్ బట్టి ఆ పే ఇది తిరువాత వేసిందంతా పేస్ట్ వేసి బాగా ఉడికీన్ సి కారం వేసి ఉడికిచి తగినన్ని వాటర్ పోసి ఉడికించుకున్న బానే వస్తది
అవును లేండి
ఊ
ఈ కొబ్బరి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది కదా మంచిగా
ఆ కొబ్బరి ఎండు కొబ్బరి వేస్తే బాగుంటది
అవును అవును యాక్చువల్ గా మా హాస్టల్లో కూడా అంటే అప్పుడు వాళ్లు కర్రీస్ అనేవి కొచ్చు కొచ్చు ఉమ్ వేస్తాండు కదా దాంట్లో కొబ్బరి వేస్తాండ్రి బల్లే స్మెల్ వస్తాండే టేస్ట్ బాగుంటాండా అవి
అవును
ఏ కూర అయినా చూడు కొబ్బరి వేస్తారు వాళ్ళు ఫ్రై అలాంటివి
ఉ
ఇప్పుడు మనకు క్యా ఆ క్యాలీఫ్లవర్ ఉంది కదా అది చేసినా వాళ్ళు కొబ్బరి వేస్తారు
అవును చాలా మంది వేస్తారు
ఉహ్ అట్లాంటి దాంట్లో కొబ్బరి ఏస్తే కొంచెం టేస్ట్ వస్తుంది అన్నమాట ఇన్ కేస్ లైక్ ప్చ్ ఆ క్యాలీఫ్లవర్ అవేమి టేస్ట్ లేకపోయినా ఇది టేస్ట్ తెప్పి చేస్తుంది మసాలాస్ కి అట్లా
ఆ అవును
మీ ఇంట్లో ఎక్కువగా రిపీటెడ్ గా చేసే వంటలేమి
పప్పన్నమేనండి
ఉ హ
రోట్టేలు ముద్ద పప్పన్నము
అవునులేండి
మ్
అంటే మీరంతా మంచి రాల్సిన ఫుడ్ తింటున్నట్టున్నారే
అవునండి పక్క రాయలసీమ అండి ఉప్పు కారం మేక్కడ తగ్గానియ్యం
ఆ అన్ని ఎక్కువగానే తింటా ఉంటారా
బానే తింటాను
ఉ మ్
హోమ్
అన్ లేండి య్య
మీరు తక్కువగా తింటారా ఎక్కువగా తింటారా
ఓవరగా తినడం నాకైతే అవ్వదండి ఒక మీడియం అం త్ మరీ అంత తక్కువుంటే అది కూడా టేస్ట్ ఉండదు సో మీడియం గా తింటా నేనైతే
హ్మ్
మీరు ఎక్కువగా అండీ మీ ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటారు మీరు
మేమ్ పొలాల్ పనులకి వెళ్తాము
హ్మ్
ఫ్రీగా ఉన్న నావి నేను బట్లు కుట్టుకుంటాను
హ్మ్
ఇంకా ఫ్రీగా ఉన్నాపుడు మేమంతా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము
హ్మ్ హు అంటే ఏం మాట్లాడుతా ఉంటారు ఆ కబుర్లు మీరు
ఎక్కడీకన్నా వెళ్ళాలా రావాలా
ఆహా అవునులేండి
హ్మ్ ఎవన్న ఫంక్షన్ ల గుంటే ఏటల్లాలి ఏం కతా
చెప్పండి హాట్స్పాట్ ఆన్ చేసుకో నాది హలో హలో మాట్లాడండి ఆ వినిపిస్తుందండి
ఆ వినిపిస్తుందండి
అదే అన్ మీరు లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళినార ట్రిప్ కి
మేము లాస్ట్ టైం తిరుమల త్రి శ్రీవారి సేవకు వెళ్ళామండి
ఆహా ఎట్లా ఉంది అది ఎక్స్పీరియన్స్
చానా బావుందండి ఎక్స్పీరియన్స్
ఓకే ఓకే ఆహా
ఇంకా ఇంకా వెళ్ళాలనిపిస్తాది
అంటే ఏ ఏముంది అందులో ఎ ప్రత్యేకత ఏంటి స్పెషల్ ఏంటది
భక్తులకు సేవ చేసేకి పోతాం ప్రత్యేకత ఏమ్ ఉంటదండి చేసే ప్రతి పనిలోను దేవుడు ఉంటాడు
ఓకే ఓకే
హ్మ్
అ అంటే ఎట్లా వెళ్ళినారు ఏం ప్రాసెస్ అదని అడుగుతున్నా నేను
మేం ఫోన్లోనా పదిమందికి ఆ వినిపిస్తంది మీకి విన్
ఆ విన్పిస్తుంది
హలో
వి వినిపిస్తుంది
అదండి అది పది మందికి బుక్ చేసుండ బుక్ చేస్
ఓకే
హలో
ఆ చప్పండి ఇగ
బళ్ళారి బళ్ళారి ట్రైన్ హ్మ్ బళ్ళరి కెళ్ళి ట్రైన్ లో పోయినాము తిరుమల పది మంది
హ్మ్ అదేండి
అక్కడ సేవా సదం దగ్గరికేళ్ళి టికెట్స్ తీసుకోని
ఉమ్
కన్ఫర్మేషన్ పేపర్స్ ఇప్పించుకొని టోకెన్సు
హ్మ్ ఆ
వాళ్ళు అలాట్ చేసిన ప్లేస్ కేళ్ళి అక్కడ భక్తులకి ప్రసాదం ప్రసాదాలు ఇవ్వటం బిస్కెట్స్ పంచడం భోజనాలు పెట్టడం
అవున్లేండి
హలో ఆ అదే తులసి మాలలు ఓకే తెంచియ్యాడమో ఉమ్ ఉమ్ ఉమ్ అట్లాంటివన్నీ చేస్తాం
ఓకే ఓకే అండి
ఓకే